హలో
ఆ ఇది తర్డ్ కాల్ ఫోర్త్ కాల రా
నాదా నా థర్డ్ది నీది ఫోర్త్ది అనుకుంటా
అంటే ఒకటి మధ్యలోదలా జుపెట్టలే
నీ ఎన్నో చూసుకున్నావా అక్క నాది ఎన్నో కాలంటే నాది ఇలా కాన పడట్లేగా
ఆ కాలు కట్ చేసినక కన పడుతుంది నేను చూసుకుంటాను
నేను కూడా చూసుకోవాలే అయినాకా ఏ ఉమ్ చూస్ కోచ్చు ఇది నా తాటు కాదు
ఆహా
నీది
టోటల్ తాటు కాలేనా మీ అక్కతోటీ అన్ని మాట్లాడినావు
ఆహా మా అక్కతోట ఆ మా అక్కతోటి మూడు మాట్లాడి మళ్ళీ ఇంక రెండు మాట్లాడాలి మళ్ళీ ఇంకా మాట్లాడొద్దు రెండు ఐదు కాల్సు మాట్లాడవచ్చాట
ఆ మాట్లాడదాం మా చెల్లి కూడా ఉంది ఆ ఆమె నెంబర్ తోటి రేపు మాట్లాడించుతా అవ్వో ఐదు కాల్స్ అయితాయి నీకు ఆ దాంట్లో జాయిన్ అయింది
ఆహా మాటడింద అయిపోయినయ కాల్స్
ఆమె ఇంకా స్టార్ట్ అయ్యలే వర్క్ ఇవ్వాలనే వచ్చింది
ఆహా
ఆ రేపు మాట్లాడతదట
నీ తోటా
ఆ నాకు ఫైవ్ నీ నీ నెంబర్ ఇత్త నీకు ఫైవ్ మీ బిందక్కకు ఫై ఆమెకు ఫిఫ్టీన్ అయితాయ్
ఉమ్ ట్వంటీ కావాలె
ఉమ్ లేకపోతే ఒకళ్ళకి సెవెన్ సెవెన్ కాల్స్ చెత్తది
ఎందుకు ఫై కాల్స్ అని చెప్పింది బిందక్కా
ఆ ఏమనే మరి ఏం చెత్తది ఏవల్ లేకపోతే బిందు నిన్న వాళ్ళ అత్తమ నెంబర్ కి సెవెన్ వన్స్ కాల్ చేసిందట ఓకామెకు
నిన్నటి నుంచే స్టార్ట్ చేసింద మాఅక్క
ఆ
ఓ చెప్పట్లేదు
చెప్పది
ఉమ్ అయితే ఫుల్లే కాలే ఇప్పుడు ముగ్గురు తొనీ మాట్లాడిన అయిపోయినట్టున్నాయి ఇగ
మీ అక్కయ్య
నా ఒక ఆమెతోని మాట్లాడతానే అన్నది
ఇప్పుడా
ఉమ్
తేమన్నది లేదు నేను బిస్ సీగా ఉన్న కస్టమర్ వచ్చిండే అని అబద్దాలు చెప్తుది కావాలనే
నీతోని మాట్లాడింది మా అక్క ఐదు కాల్స్
మాట్లాడింది మా ఐది కాదు ఇంకా మాట్లాడాలి దాన్ని చేయాలి పొద్దుననే చేసింది బస్ ఎక్కేటప్పుడు
ఎన్ని కాల్స్ మాట్లాడింది
ఒక్క టూ మాట్లాడింది ఇంకా త్రీ ఉన్నాయి
ఆ ఐదు కాల్స్ ఏ మాట్లాడం వచ్చాట అక్కనే చెప్పింది నాతో టీ అసల్ చేయడం రాదేమో ఇగ ఆరో కాల్ కి
లేదు పోతాంది సిక్స్ అయిన పోతానాయి సెవెన్ అయిన పోతానాయి
అవునా ఎట్లా
అట్లా నెంబర్ కొట్టి పోతంది డైరెక్ట్
పో అట్ మరి వాళ్ళు చూత్తరేమో మళ్ళ రాంగని కొట్టేతారేమో చూత తార్ కదా లాస్ట్కి
ఆ చూత్తరుగా
ఆ మళ్ళా అపుడు మళ్ళా నువ్వు మాట్లాడాల్సి వత్తది అక్క మళ్ళా చేసి మళ్ళా మాట్లాడాల్సి వత్తాది
లేదు ఇట్లా ఓయితే నిన్న చెప్పింది వాళ్ళ అత్తమ్మ నెంబర్ తోటి మాట్లా అయితే సెవెన్ కాల్స్ వచ్చినాయి సెవెన్ కాల్స్ చేశిందట ఒక ఆమెకు తర్వాతకి మొత్తం ట్వంటీ అయిపో తే తనికి అని మొత్తం తీసుకుందాట కదా అట్లా ఇరవై కాల్స్
ఆ తీసుకుంటది కాని మళ్ళా తనిఖీ చేస్తున్నాని మనకి ఇప్పుడు తర్ తర్వాత తెల్వదు వాళ్ళు తర్వాత చెకింగ్ చేత్త రు కదా బ్లూటిక్స్ ఏదో టిక్స్ పడతాయి టిక్స్ పడేటప్పుడు నువ్వు ఇన్ని కాల్సి మాట్లాడుతావు మాట్లాడొద్దని మళ్ళా కొన్ని రాంగ్ అయినవి కూడా మళ్ళా చేయమని టాస్కులు చేయమని మళ్ళా పంపుతది గట్లా ఆ నేను మా అక్కను అడిగిన ఎన్నికల్సి మాట్లాడవచ్చా అంటే ఫైవ్యా అని చెప్పింది
ఉమ్ హ్మ్
ఆడ రాశినట్టున్నావ్
ఆడ ఇచ్చిలుు
ఉమ్ ఎ ఏమని ఇచిల్లు
అంటే ఒ నలుగురు వ్యక్తులు కలిసి ఇరవై కాల్స్ మాట్లాడాలి అన్నారు మళ్ళా గ్రూప్ లో సార్ ఏమన్నాడు ఒక్కరికి ఫైవ్ కాల్స్ చెయొచ్చు అని చెప్పిండు
ఉమ్ అప్పులా అ మా అక్క అదే చెప్పింది ఆ నాకు నాకుడా నిన్న చూసిన మెసేజ్ ఒరికి ఫైవ్ ఫైవ్ టైమ్స్ కాల్ చేయొచ్చు అని చెప్పింది
ఉమ్ అవును
ఆ అట్లా అట్లనే మా అక్కనేటుంది ఇంక మా చెెల్ల లేదా సింధు కూడా ఉన్నది ఈ గ్రూప్లా
ఆమెకు రాలేదా మరి
ఆహ్ ఆమెకు వచ్చింది ఏమో సాయంత్రం ఫోన్ చేయాలి నాలుగి కి కొత్తది కాలేజీ నుంచి
ఆ గదా ఆమె కాలేజ్ పోయ వచ్చినాంక మాట్లాడుతది
ఎవలతోటి మాట్లాడుతది మ ముదుగుమ్మా
ఆ ఆ ఆ మన నెంబర్ ఉంటే మీ అక్కకి చెప్పాలి మీ అక్క అయితే చెప్తది. ఇంకేంది మీ అక్క ఇ ఫ మళ్ల ముగ్గురీ ఫిఫ్టీన్ అయితంది ఆమెకు
హుమ్ నాకు ఎట్లా అంటే నీతోటి అక్క నీతోటి సింధుతోటి మాట్లాడితే అట్లా సింధు తోన్ మాట్లాడితే ఐదా నీ తోన్ మాట్లాడితే ఐదా బి నాకు తో మాట్లాడితే పదిహేను అయితాన్నాయి ఇంకొకరు కావాల మరి
ఆ ఇంకొక్కన్నాయే
ఒక అమ్మాయితో మాట్లాడిత్తేలె నాకు తెలుసు. గ్రూపులు అందరు పాటు చేయమళ్ళట అ విందకా
త్తారు ఎవరో ఒకరు ఖచ్చితంగా
అంటే దొరుకుతారా అంటే మన తెలని వాళ్ళతో మనమేం మాట్లాడగలుగుతాం. ఎవ్వరు ఇందు ఇట్ల చేయా ఇట్లా ఈ బినక వచ్చి ఒక అమ్మాయి చెప్పిందని మనం మాట్లాడుకోవచ్చు కదా అట్లా
అందుకే కదా మళ్ళ ఇప్పుడు తెలివైన వ్యక్తులు అయితే వాళ్ళ నెంబర్ మని సేవ్ చేసుకోవాలి వాట్సాప్ వాళ్ళతోటి కాంటాక్ట్ ఉన్న అంటే మన నెంబర్ వాళ్ళకి తెలిసిపోయినట్ అంటే అని నేను గద చుతన్న
ఆ అందికే భయంమేతది
మీ అక్క నుండి మీ బావ ఏమన్నాడా వాళ్ళ ఉండి అందరు నేంబర్లు తీసుకొని చాట్ చేస్త తది
ఆ మవా
ఊ వాళ్ళకి కొన్నీ రూల్స్ ఉంటాయ అన్నట్టు అట్లా చేయొద్దని
ఊ
మీ ఆ కార్లో ఏం పట్టించుకోండి మీ బావ
ఆ పాటించుకోరు గానీ చాటింగ్లు ఇ మేసేజలక్కే భయపడత రా చూద్దాం మా బావ విష
ము
అన్నయ్య పేరేం పేరు
అనిల్ కుమార్
అవును నీ న అక్క చెప్పింది బింద అక్క మళ్ స్టేటస్ లో కూడా నేను చూ త్త ఏం చేద్దామల్లా
ఆ అన్నిలచ్చి అనే మంతివి
ఆ అనేలి ఆడ్చి అంగ్మాతది అందుకే నాక గుర్తుతోంది అంది
ఆయన అట్లనే వెళ్తాడు నన్ను వచ్చి అనే వెళ్తాడు
హు హమ్
అవు
ఎంచెత్తన్నవాక్క మరి బోల్దు తొమీనవా
తోవలే రా ఏండ కొడతన్ది కదా అప్పటికి దోమంతా
నేను ఫోన్ కాల్ ఫై మాట్లాడతా కదా ఇక అప్పుడు దోమి తనంచేయాలి చేసినవా తాను
పొద్దున్న ఎత్తా ఇది ఇవ్వాలని వచ్చింది కదా టైం ఉంది దీనికి టైమ్ లిమిట్ ఏని చెప్పలే వాళ్ళు.
టెన్ మినిట్స్ మాట్లాడాలి
ఆహా అట్లా అంటలే నువ్వు ఇట్లా ఇన్ని రోజులకే అయిపోవాలి ఈ వర్క్ కుక్స్ రెండు రోజుల అ అట్లా ఏం చె చెప్పలే వాళ్ళు ఇప్పుడే అయిపోవాలి అప్పుడే అయిపోవాలి అని నేం చెప్పలే
కానీ మనకేం ఉండదు తొందర కామెడీ చేస్తే అయిపోతుంది మన కుట్ట రీలిపు ఉండొచ్చు అట్లా నీ ఎన్ని కాల్స్ అయిపోయినా అక్క నాదేనా ఫస్ట్
ఆ నిధి మీ అక్కదరా అక్క
మా అకా ఎన్ననే మా అక్కయ్
ఏమో ఆమె నేను అంతమంది మెసేజ్ చెప్తే నాకు కస్టమర్ వచ్చిండ అని ఫోన్ చేసిన కొద్ది క చేసింది
హ బిందు అక్కై పొద్దుగాల ఎన్ని
బిందు అక్క నాకు బస్ స్టాండ్ ఒకటి రెండి మాట్లాడింది రెండు
ఆ రెండు అంటే ఇంకా మూడు మాటే మా అక్క తోటి మూడు మాట్లాడిని ఇంకా రెండు మాటలు ఆ
ఆమె నైట్ పదకొం అైనా మాట్లాడుతుది పన్నెండు అయినా చడతుది ఫోన్ చేస్తే బిందు
అమది ఆ మాట్లాడుతుంది అక్క కానీ బుడ్డోడు ఏడిస్తే ఆగ ఒక నిమిషం మొత్తం ఐదు నిమిషాలు ఆగే అంటది
ఆమె మాట్లాడకంటే వాళ్ళ ఇంట్లో బాగా
ఓ
అలా వాళ్ళేదే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ది
నిన్నమ్మా ఎవరెవరో లొల్లి పెట్టుకుంటారు
లోలొల్లిగాదురా వళ్ళ ఫోన్ల సౌండే
హా
పాటలు పెట్టుకున్నారు మరి ఒకళ్ళొళ్ళ కిన్న పడకుంంటడా పెట్టుకోవచ్చు కదా లేదు ఫుల్ సౌండ్ పెట్టి చూశాడు
హ హ
అట్లాగే వాళ్ళు సౌండ్ బాగా పెట్టుకుంటే మన ఫోన్
అవును ఫోన్ మాట్లాడద అంటే పక్కనోళ్ళు సౌండ్ తక్కువ చెత్తే ఇనబడుతది మాట్లాడొచ్చు గట్లా సౌండ్ తక్కువ చేయమని కూడా చెప్పలేద అక్క
ఏం చెప్తది వాళ్ళ ఆయన ఊకె ఫోన్నేనా అన్నడట
మా మావ ఫోన్ లో మూవీస్ జుత్తడు ఊకె కొత్త ఫోన్ కొన్నాడు లేదో మరి అప్పుడు ఫోన్ కారబ్ అయిందన్నడు
ఏమో ఇగ
ఉమ్ కొత్త ఫోన్ కొన్నారో లేదో
తెలవదిగా, ఇప్పుడు దీంతో త త్రీ కాల్స్ కదా నియ్యి
ఉమ్
నియి దానితోటి మూడు కల్లు అయినా కదా నాకు
ఆ ఉమ్ ఇంకొక కాల్ జేతే నిది అయిపో పోతుది మళ్ళ నెన్ జేతే నాయి అయిపో నాయి ఇంకా నాయి అయిపోదు అంటే నే ఎన్నున్నాయి చూసుకో అక్క
ఆ సరే ఇక ఇప్పుడు ఏత లిఫ్ట్ చెయ్యి ఇక కొంచెం అయనాక నేను కూడా పని చేసుకోవాలి ఒక్క కాలై మాట్లాడదాం
ఉమ్